మా అన్నా వసి
అన్నసిన్న బాన్నావా
బా అన్నాను ఏం చేస్తున్నావ్
ఏం చేలా పడుకని దొర్లుతానా హ్ ఏమ లే ఆ ఇంగ లేద్ తినాల నువు మధ్యాహ్నందినాను నువ్ తిన్నావా
ఆ అన్నం తిన్లా ఒక వడవ ఒక బోండా తిన్నా
విరాడియే నూడిల్స్ తెస్తాడండియే
ఏసె స్తా నేనే వద్దని చెప్పిన
ఎందుకు
ఏంటికి టైం వేస్ట్ అని నాకు అప్పుడు తినాలనిపి ఇలా లేట్ అయిపోయింది కదా
లఉం
కానీ గుడ్రకొస్తానే ఆకలి వసింది కానీ అంగటకిొస్తానే ఆకలి చచ్చిపోయింది అందు అకే మా డాడి వేరే దగ్గర తీసుకోబోయి ఆ ఒక పది రూపాయలు బాండా ఒక ఇరవై రూపాయలు వడ కట్టించుకున్నారు దాంట్లో ఒక వడ ఒక బోండా తిని మిగిలినటి వాళ్ళకే ఇచ్చేస్తున్నారు వాళ్ళు తినేస్తున్నారు
వాళ్ళ నువ్వు ఎందుకు వచ్చిన నువ్వు
ఏమో ప్రసి సగ్గీలా
న బలే సగివ చిండయ
సగియేయి సగి ఒ ఇప్ ఇప్పటి వరకు నాకే క్లారిటీ లేదు నాకు ఏదిస్ ఇష్టమో ఏది ఇష్టం లేదో
అమ్మా నేను కడు చికెన్ హల్ంద
చికెన్
అలీం దొరుకుతుంద
చికెన్ హలీమా
ఆ
హా మాటి చికన్ హలీం చూసాను నేను బోర్డ్స్ చికెన్ హలీం ఎక్కడ చూడలా
మటన్ తన్నా లేంటంద సార
ప్రసీ హలీం అంటే అన్నిీ ఒకేలాగా ఉంటాయి చికెను మటన్ నీకు చేసిన తర్వాత ఏది తెలియని కూడా తెలీదు కానీ హలీం అంటే ఎక్కువ మట్ మటన్ తనే అంటే ముస్లిమ్స్ కి ఆచారం వచ్చేసి మటన్ తోనే చేస్తారు వాళ్ళు చికెన్ తో కదు
ఆ
ఆ సర్లే అడుగుతాను నేను ట్రై చేస్తాను ఒకసారి నీకు చెప్పను తల రేపు
ఉ సరేష
హ అవును ఏన్ న నాయి ంటికి
నైట్కి ఏంల ఏం స్మెల్ ఏం రాాల అయడు పిజీలో ఏం స్పెషల్ ఏం చేసిండ్రలే
ఆ
ఏం చేస్తుందవ్ గాయి త్రి గాయి ఏం చేస్తుంది
గాయి నా ఫోన్ చూస్తుంది
ఫోన్ చూస్తా ఉంది
హ్మ్మ్ ఓ పాప పీడిఎఫ్ చేసిమను ఏ ఒక నోచ్చ పబ్ జరాక్స్ తీపిచ్చుకోవాలి అంట దానికి పిడిఎఫ్ చేయిస్తాను చేసేసి పెట్టేయ్ నాన్ ప్లే
వావ్ సూపర్ ఫాస్ట్
ఆ అమ్మి ఆల్బమ్ లోనే చూపిస్తుంది అది పీడిఎఫ్
ఆల్బమ్స్ లో ఓకే పిడిఎఫ్ సో చూపిస్తుంది
హ్మ్మ్
మీకా మీకట్ల కుదరడం లేదు కదా
హ్మ్మ్ హ్మ్మ్
నువ్ డబ్ల్యూ పి ఎస్ కాకుండా ను పిడిఎఫ్ లో పెట్టుకోవచ్చు కదా దాన్ని నీకు అట్లా రావడం లేదా
ఆహా నాకు అట్లా రావట్లేదు
అప్పుడు డబల్యూపిఎస్ ద ఏ డబల్యూ పి అనేది ఆఫీస్ వర్డ్అని ఓ అదే ఓర్డ్ హా
ఓర్డ్ కాదు అది నావి డాక్యుమెంట్స్ ఓపెన్ అయ్యేకి ఏం లేదు తనీ తాన్ డౌన్లోడ్ చేసుకున్నా
ఇప్పుడు నువ్వు దాన్ని డిలీట్ చేసేసి పిడిఎఫ్ డౌన్లోడ్ చేయొచ్చు కదా అంటున్నా నేను
పిడిఎఫ్ ది కూడా ఉంది
అప్పుడు డబల్యూపిఎస్ ది తీసేస్తా అప్పుడు పిడిఎఫ్ లోనే ఓపెన్ అవుతుంది కదా నీకు
మా గ్యాస్ లీక్ అయిపోయింది అక్షిణి ఆహా గాయత్రి గ్యాస్ లీక్అయింది
ఈస్ో
ఇచ గ లీక్ చేసింది గ్యాస్ స్ని
ఆ సరే సరే
అది ముట్సాట పండ ఆ అర్థమ ముసా మండకాళదు అది రజ బ ఇంే వ శివు ఎం పోస్త హలో ఎంజేస్తన్నావ్ ఇంట్లో పిల్లోళ్ళు ఉండారా ఎందిన్నారు
ఉన్నారు ప్రసీ వాళ్ళకి ఈరోోజు ఎంత పొగురు పట్టుంది తెలుసా
ఏ
నెల్లూరుకి పోతానని తెలుసు కదా మధ్యాహ్నం పన్నెండు గంటలకే బయలుదేరి వచ్చేసాను వాషింగ్ మెషిన్ లో బట్టలు వేసి అవి వేసి పెట్టండ్రా అంటే థంక్ ూ లో నీళ్ లేవు మోటర్ వే్యండి మోటర్ వేసి వాషింగ్ మిషిన్కి వేయండి అంటే ఎటో బతికిపోయినారు ఆ వాషింగ్ మిషన్ లో వాటర్ బట్ల ఉత్త నీళ్ బట్టలు ఒకటే వేసి పెట్టినారు ర్రైలా ఉదయా స్నానం చేయలా మోటరైలా ట్యాంక్ లో నీళ్ లేవు అయిపో ఈ రోజు దోడ్ డాడీ వాళ్ళు వస్తే చచ్చే వాళ్ళు
ఈ బ్లాక్లు ప్రీవిన్ టాల్ వేసుకుంటాండి ఇది విందస్సు
కాలు కేసుకుంటారా ప్రసి తెలివు ఉందా
అప్పుడు మే అడుగుమే అప్పుడే మము గేద రడిీతే అప్పుడే ఆ పె కరాంత
అడగండి
వాళ్ళ ఎవరిళ చెసలు ఇళ్ళు నీళ్ళలు కూడా మీరు డబ్బులు మాత్ర ఏమో పెద్ద పీక్తా అన్నట్టు తీసుకుంటారు
ఆ ఎప్పుడు అంతే తిండి బెడ్
నీల్లే పోస్కోలె నేను నిన్నట్ నుంచి చి ఆడ వేడి నీళ్ళ రాలేదని
వేయమను గీజర్ ఏయమని చెప్పు గీజర్ వెయ్యండని చెప్పు
ఆడ వీళ్ళు ఏమంటే తెలివి సాయంత్రంగా వస్తారా అప్పుడు ఆ మోటర్ అదే వాటర్ అయిపోయింటాయి ట్యాంక్ లో ఆప్పుడు ఆ ఈ రాత్ర ఏసేసింది. సి అదేవేస్తారు మల్లీ దాన్ని యయిరు
మా బల్లెటో ల్లే
బళ్ళటోల్లే
వేస్ట్ అసలు ఏమన్నానా పీజీ పెట్టుకున్నప్పుడు అన్నిటికిీ సౌకర్యంగా ఉండాలా
అ అదే అద ఏడ ఈడ పెట్టింటే ఏమీ ఇదల్ సిచ్చుల్ భలే వాల్గని పెద్దంతా అంతకన్నా పెట్టుకున్నారు రాలా వెడినీళ్ళు కూడా రాల
అయ్యో నువ్ ఇంతకు ముందన్న చేయొచ్చుకదా స్నానము
మళ అడుగు ప్రీయాత్త అంటే గ అదే గీజర్ ఏయ్ అంటియా థర్డ్ ఫ్లోర్ అండి వేసినారా అప్ చే అన్నాక వస్తీమీ ఇప్పుడు మళ్ళీ నేను చెప్తా ఏమో వస్తాను అయమ్మీ వేస్తుందొ లేదో చూడుమే భలెసిల్స్ సాన్యా
హ్మ్ చేసేయి చేసేయ్ ఆ హ్మ్ ఇంకేంటి ప్రశ్ విశేషాలు
చెప్పల్లా షీర్
ఎగ్జామ్కి ఏ ఎల్లుండి ఏం చదవాలా
ఏమో మాకు ఎవరు ఏమి పెట్ల
నాకు ఏం పెట్ల ఏం రాల
మా క్లాస్ పాపని అడిగి పెట్టించుకొని చదవాల
నాకు అంతే పెడ్తారు
మ్మ్ ఓ పాపరాస్ స్తుందలే వోపిగ్గా
ఆ పాప ఇంటికి బోయింది
మ్మ్ హు మీగుర్ రాసి పెడతారా
ఆ మాగ్గూడ ఒక పాప ఉంది రాసి పెడతా ఉంటుంది. ప్రతి సెమ్మ్ కి ప్రతి మిడ్డికి కానీ ఆ పాప ఇంటికెళ్ళింది, ఇప్పుడు
ఉమ్
ఆ తను ఇంకా రేపు నైట్ కి బస్ ఎక్కితే ఎల్లుండి ఉదయాన్ వచ్చి ఎగ్జామ్ రాస్తుంది అనమాట తను ఇంకెప్పుడు రా పెడుతుందో
వచ్చి జావ్ ఆ ఆంతల్ కి పెడ్ తే చదివేది స్టార్ట్ చేస్తావా
ఆ
ఆన్సర్లు పెడితే చదివేది స్టార్ట్ చేస్తావ్
మ్మ్ ఆ ఈ రోజు అనాలిసిస్ పెట్టి చ్చుకున్నా
ఆహా అనాలిసిస్ ఉందా మీక్ ఏ ఫోర్ టూ లో
ఉంది
ఆ హలో
ఉంది ఉంది
ఆ సరే సరి బా రాయ్ అదే ఈజి ఇ దగ్గి లే అనాలసిస్
అమ్ థ్యాంక్ యూ
బార సాలే థైహింక హుమ్ ఏమియా
ఏమో హుమ్
స
ఏం మాట్లాడుతున్నావ్
వాళ్ళు ట్యూషన్ పోలేదా
శెసి వాళ్ళు ట్యూషన్ ఆపేసారు ప్రసీ
ఎప్పుడూ ఎందుకు బోట్లేదు
మా అమ్మ వద్దనింది
ఎందుకుమే
మీరు అక్కడికి వెళ్ళినా ఒకేలా ఉన్నారు వెళ్ళకపోయినా ఒకేలాగున్నారు మీరు అక్కడికి వెళ్ళడమే ఎందుకు అని ఆపేసింది
చదవట్లేదా వాళ్ళు
సెసీ హిందీ రాదు అని చెప్పేసి ట్యూషన్ జాయిన్ అయ్యాడు వాడిలా ఏ ఇంప్రూవ్మెంట్ లేదు వాడి ఏమీ రావడం లేదో
పిల్లలా
ఇంట్లో ఉంటే అప్పుడప్పుడు నాతో అన్న మాట్లాడితే వాడికొస్తుంది ఇంకా అందుకే ఆపేసి
హూమ్ నేర్ పినన్న నేర్పియొచ్చు
నేర్పిచ్చాలి ప్రసీ
హుమ్
ఎక్కడ ప్రసీ నిన్న నిన్న రాత్రి టీవీ బాగాయింది నిన్న రాత్రి లెవెన్ వరకు కూర్చొని టీవీ చూశారు. ఈ రోజు మార్నింగ్ నైన్ క్ లేస్ టీవీ పెట్టారు నేను ఇందాక సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైం కి ఇంటికొచ్చేదాకా టీవీ చూస్తానే ఉన్నారు వాళ్ళు
హుమ్
టీవీ లో అంత మునిగిపోయి ఇ ఎట్ల ఇట్లుంటే ఎట్లా
సదుతార్లే
ఎట్లో అన్నం చేసి పెట్టినానుగా బట్ అదన్నా తిన్నారు అన్నం లేకుంటా ఉంటే అట్లే దానికి కూడా అది చూస్తానే ఉండుంటారు పడుకోని అట్లే
సరే ఇంకే మష మల్ల నేన్ స్నానం చేసుకోవచ్చి ఫోన్ చేస్తాలే
ఆ సరే బ్రసీ
పయష